హలో మ్ నేను బాగున్నా నువ్వెలా ఉన్నావ్
నేను కూడా బాగున్నా ఏం చేస్తున్నావు
ఏం లేదు ఇప్పుడే మా పిల్లిని బ్యాగ్ లో వేసుకొని అంగళ్ళు అంతా తిప్పేసి వచ్చిన నువు
ఆ అవునా నేను ఏం లేదు నేను మా పిల్లితో ఆడుకుంటా అడి సరే నీతో మాట్లాడదామని చెప్పి కాల్ చేసిన
ఉమ్ అవును అక్కడ వెళ్ళింటే అసలు ఎంత డెవలప్ అయింది తెలుసా ఆ సిటీ కానీ ఇపుడు రూరల్ మాత్రం అంత డెవలప్మెంట్ లేదు కదా
అవును రూరల్ డెవలప్మెంట్ అంటే ఇంకా విలేజెస్ లో పీపుల్ లైఫ్ ఇంప్రూవ్ చేయడం కదా
ఆ అవును ఇంకా అసలు విలేజెస్ డెవలప్ అయితే కంట్రీ డెవలప్మెంట్ కూడా ఫాస్ట్ ఆ ఉంటుంది
ఇంకా చూసుకుంటే ఈ రోడ్స్ అంటా స్కూల్స్ అంటా హాస్పిటల్స్ వాట ర్ ఎలక్ట్రిసిటీ అన్నీ ఇంప్రూవ్ చేయడం చానా అంటే చానా ఇంప్రూవ్ చే ఎలా
ఉమ్ నిజమే ఇంకా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ చేయాలి కదా
అవును ఇంకా వ్యవసాయం కూడా ఒక ఇంపార్టెంట్ రోలే కదా డెవలప్మెంట్ లో విలేజెస్ లో చూసుకుంటే
ఉమ్ అవును ఇంకా విలేజెస్ లో అయితే చాలా ఫ్యామిలీస్ ఫార్మింగ్ మీదే డిపెండ్ అయి ఉంటారు రు
వును అది నిజమే ఇంకా ఇప్పుడుండే టెక్నాలజీ మోడ్రన్ టెక్నాలజీకి ఫార్మర్స్ ఫార్మర్స్ కి చాలా సపోర్ట్ ఇవ్వాలి
ఉమ్ అవును ఎట్లా అంటే ఇప్పుడు మనం క్వాలిటీ సీడ్స్ ఇంకా ప్రాపర్ ఇరిగేషన్ ఇవన్ని ఫెసిలిటీస్ మనం వాళ్ళకి ఇవ్వాలి
అవును ఇంకా ముఖ్యమైనది నీరు నీరు అయితే ఖచ్చితంగా ఇంకా వాటర్ మేనే నేజ్మెంట్ లేకపోతే చాలా కష్టం అయిపోతుంది కదా వాళ్ళకి
ఉమ్ అవును ఇంకా విలేజెస్ లో ఇంకా రైన్ హార్వెస్టింగ్ ఐ మీన్ రైన్ న్ వాటర్ హార్వెస్టింగ్ ఇన్స్టాల్ చేస్తే చాలా బాగుంటుంది
అవును వాళ్ళు చాలా యూస్ఫుల్ ఉంటుంది అది ఇంకా అక్కడుండే మట్టిని హెల్తీ గా మెయింటైన్ చేసి వాళ్ళు వ్యవసాయం చేస్తే వాళ్ళకే యూజ్ అవుతుంది అది
ఉమ్ ఉ అవును ఇంకా ఫార్మర్స్ కి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి ఇట్లా చెప్ప ప్పాలి ట్రై ఫార్మింగ్ గురించి ఇంకా టెక్నాలజీ ఇంత పెరిగింది మీరు ఇట్లా యూస్ చేసుకోవచ్చు అని
అవును వాళ్ళకి ఆ మెథడ్స్ ఆ ఫార్మింగ్ మెథడ్స్ గురించి నేర్పిస్తే వాళ్ళకి ఒక అవగాహన అనేది వస్తుందివో ఇలా చేయాల అని చెప్పి వాళ్ళ ఫార్మింగ్ బాగా గా చేసుకుంటారు అప్పుడు
ఉమ్ అవును ఫస్ట్ ఏం చెప్పాలంటే కెమికల్స్ వాడకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి అవేర్ నెస్ పెంచాలి మెయిన్ గా
మ్ అవును ఇంకా ఈ విలేజెస్ లో స్కూల్స్ అనేవి చాలా తక్కువ ఉండాయి కాబట్టి ఇంకా స్కూల్స్ కూడా ఇంప్రూవ్ చేయ్యాలి అలిక్
ఉ అవును మంచి మంచి టీచర్స్ ని తెచ్చి మంచి ఆ చదువు చెప్పి చేలాగా ఇంకా లైబ్రరీస్ కూడా కట్టిచ్చాలి మంచిగా విలేజెస్ లో విలేజెస్ వాళ్ళు సిటీస్ పోకుండా విలేజెస్ లోనే చదివేటట్టు చేయాలి మనం
అవునదేమో నిజమే కా వాళ్ళకి కష్టంమయిపోతుంది కదా విలేజ్ నుంచి సిటీకి వెళ్ళి చదువుకోవాలి లంటే అందుకే విలేజ్ లోని ఒక డిజిటల్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అనేటివి ఇంప్రూవ్ చేయాలి ఇన్స్టాల్ చేయాలి
అవును ఇంకా ఇంటర్నెట్ యాక్సెస్ వల్ల స్టూడెంట్స్ ఆన్లైన్ లర్నింగ్ కూడా చేయగలరు అంటే ఇప్పుడు మన కి ఇంటర్నెట్ ఇది స్కట్ సిటీ రాకుండా మంచిగా వి టవర్స్ కట్టించి మంచిగా ఇంటర్నెట్ వచ్చ వచ్చేటట్టు చేయాలి మనం విలేజెస్ లో
నువ్వు కరెక్ట్ గా జెప్ న్నా ఇంకా విలేజెస్ లో ఉండే వాళ్ళ అయితే హెల్త్ కేర్ అనేది బాగా చూ చూసుకోవాలి కదా
ఉ అవును మెయిన్ గా అక్కడక్కడన్నా అపోలో స్టోర్స్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా స్ట్రాంగ్గా పెట్టాలి అక్కడ
అదిేమో నిజమే డాక్టర్స్ అండ్ నర్సెస్ కూడా అట్లీస్ట్ పెద్ద పెద్ద డాక్టర్స్ లేకపోతే అట్లీస్ట్ ఆర్ఎంపీ డాక్టర్స్ అయినా అవైలబుల్గా ఉండాలి ఎమర్జెన్సీ కోసం వాళ్ళ ఏమన్న సజెస్ట్ చేసేదానికి
ఉ అవును ఏమన్నా డిసీజ్ ఎట్లా వచ్చింది ఎమర్జెన్సీ వచ్చినా కూడా వాళ్ళు విలేజ్ వదిలి సిటీకి పోకోకుండా విలేజ్ లోనే కొంచెం ఏమన్నా ట్రీట్మెంట్ దొరికి కెటట్టు చేయాలా మనం
అది నిజమే ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ కి చిల్డ్రన్ కి అయితే చ్ చాలా స్పెషల్ కేర్ కావాలి కదా అందుకే వాళ్ళ కోసంమయినా హాస్పిటల్స్ ఉండాలి
ఆ అవును ఇంకా అ అంతా రావాలంటే న్యూట్రిషన్ గురించి అవేర్నెస్ కూడా ఇంపార్టెంట్ విలేజెస్ లో
వుంది అది కూడా నిజమే ఫుడ్ టై ఫుడ్ విషయానికి వస్తే ఇంకా న్యూట్రిషిన్ ఫుడ్ అయితే చాలా ఇంపార్టెంట్ కదా
ఉ ఇంకా నువ్వు చూసావా చాలా విలేజెస్ లో అసలు రోడ్స్ కూడా వేసిండారు రోడ్స్ బాగుంటే ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవుతుంది ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్స్ కన్నా ముసలి వాళ్ళ కన్నా మంచిగా రోడ్స్ వేస్తే ఇకా వాళ్ళు బాగా వచ్చి పోతారన్నమాట
అవునది నిజమే రోడ్స్ అయితే చాలా ఇదిగా ఉంటున్నాయి అంటే తే అది చదువుకున్నాం కదా మేము ఒకసారి కచ్చా రోడ్ పక్కా రోడ్ అని చెప్పి క్కడ జూసిన కచ్చా రోడ్సే
అవును విలేజెస్ లో అయితే చాలా ఎక్కువ కచ్చా రోడ్స్
ఇంకా ఫార్మర్స్ అయితే ప్రోడక్ట్స్ ఆ వాళ్ళు యూస్ చేసే ప్రోడక్ట్స్ అయితే ఎక్కువగా సిటీకే వెళ్లి తెచ్చుకుంటారు కాబట్టి వాళ్ళకి చానా ఇబ్బంది కూడా అవుతుంది కాబట్ ట్టి ఇంకా విలేజ్ లోనే వాళ్ళు ఏమైన ఓపెన్ జెస్ సి రెడీ చేసుకుంటే వాళ్ళకి ఫాస్ట్ గ రీచ్ అవుతాయి గదా ఆ ప్రోడక్ట్స్ అనేటివి
ఉమ్ అవును రోడ్ బావుంటే వాళ్ళ ఫార్మర్ ప్రోడక్ట్స్ కూడా వాళ్ళు పండిచ్చే పంటలు కూడా ఫాస్ట్ గా రీచ్ అయితయి మార్కెట్ కి
అదీ నిజమే ఇంకా ఎలక్ క్ట్రిసిటీ అయితే ఎక్కువ డెవ డెవలప్ అవ్వాలి విలేజెస్ లో
ఉమ్ ఉమ్ అవును అసలక్కడా ఆ పల్లెటూరులో అసలు చానా ఎలక్ట్రిసిట్ టి అసలు ఎప్పుడూ ఉండదు చానా సార్లు పోతా ఉంటుందసలూ హాఫ్ డే అంతా ఎలక్ట్రిసిటీ ఉండదు వాళ్ళక్ ట్లా ఉంటరు ఏమో అసలు
అవును ఇంకా ఎలక్ట్రిసిటీ ఉంటే గూడా వాళ్ళకి మెయిన్ గా ఎలక్ట్రిసిటీ అన్ అనేది ఉంటే వాళ్ళు చిన్న చిన్న బిజినెస్ ఏమన్నా ఉంటే వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు లైక్ వాళ్ వాళ్ళకి ఒక స్ట్రెంత్ అనేది వస్తుంది మా ఊళ్ళో ఇట్లా ఎలక్ట్రిసిటీ ఉంది మేమొక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మాకు ఇట్లా హెల్ప్ అవుతుంది అని చెప్పి ఆలోచిస్తరు వా ళ్ళు గూడ
ఉమ్ ఉమ్ అవునింగ మెయిన్ గా విలేజ్ లో ఎలక్ట్రిసిటీ మెయిన్ గా ఉండాల ఎందుకంటే వాళ్ళు ఫార్మింగ్ చేస్తారు గదా ఆ ఫార్మింగ్ లో బోర్డ్స్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ట్స్ ఇవన్ని ఉంటాయి వాటికంత అ మెయిన్ గా ఎలక్ట్రిసిట్ టి అనేది అవసరం మిషిన్స్, మోటర్స్ ఇవన్నీ ఉంటాయి గదా
అవును నిజమే ఇంకా ఆ రూరల్ ఏరియాస్ లో అయితే విమెన్ ఎం పప ఎంపవ్ పవర్మెంట్ కూడా డెవలప్ అవ్వడం ఇంపార్టెంటే గదా అదీ మె ఎస్పెషల్లీ ఇన్ విలేజెస్
అవును ఇంగ ఉమెన్ ఎడ్యుకేషన్ ఇంకా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎంకరేజ్ చేయాలి వీ విలేజెస్ ల ఎక్కువ
అవును ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేటివి చాలా హెల్ప్ చేస్తాయి విమెన్ కి
ఉమ్ అవునంట గదా ఉమెన్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ పొందుతారన్మాట దాని ద్వారా
అవును అప్పుడే కదా వాళ్ళు వేరే వాళ్ళ పైన డిపెండ్ కాకుండా వాళ్ళంతక్ వాళ్ వాళ్ళ కాళ్ళ ప్ పైన నిలబడతారు
ఉమ్ అవును వె ఇంగా కంప్యూటర్ ట్రైనింగ్ అంట టైలరింగ్ హ్యాండీ క్రాఫ్ట్స్ లాంటి స్ టిల్స్ నేర్పించాలి
అదీ నిజమే ఇంకా నువ్వు విలేజ్ కల్చర్ ని టూరిస్ట్ కి చూ చూపించచ్చు అంటావా
ఉమ్ అవును చూపిచచ్చు అసలు విలేజ్ కల్చరు ఎంత బాగుంటుందసలు లోకల్ ఆర్టిషియన్స్ కి ఇన్కమ్ పెరుగుతుంది గదా
అది నిజమే అక్కడుండే ట్రెడిషన్స్ అయితే ఎంత బాగుంటాయంటే చెప్పలేము
అవును మంచిగా క్లీన్ గా పెట్టారు విలేజెస్ లో క్లీ ఇన్ విలేజెస్ ఇంపార్టెంట్ కదా
న్నది నిజమే ఇంకా నాకు తెల్సీ విలేజెస్ లో ప్లాస్టిక్ యూసేజ్ అనేది చానా తక్కు తక్కువ ఉంటుంది గదా ఎందుకంటే వాళ్ళంతా సాంప్రదాయాలు అంటే ఓల్డ్ మెథడ్స్ అనేటివి చాలా యూస్ చేస్తారు వాళ్ళు
అ అవును ఇప్పటికి కూడా చాలా మంది మట్టి కుండలు ఇవంతా యూస్ చే స్తారు మట్టి గిన్నెలు ఇంకా స్టీల్ వి తాంబ పిత్తలి అన్ని ఇవే యూస్ చేస్తారు దాంట్లో తాగితే తింటే హెల్తీ అంటారు కదా
అవును నిజమే ఇంకా అక్కడ చెట్లు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ ఉండే అక్కడ వచ్చి కే ఎన్విరాన్మెంట్ అక్కడ వచ్చే ఆక్సిజన్ అయితే ఇంకా హెల్త్ కి ఎంత మంచిదో కదా
అవును ఇంకా మెయిన్ గా విలేజెస్ లో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చే చేయాని మనం
అవును అది కూడా మెయిన్ ఏ ఏ ప్రతి ఫ్యామిలీకి సేఫ్ వాటర్ దొరికితే వాళ్ళ హెల్త్ అనేది బాగుంటుంది కదా
ఊ అవును మెయిన్ గా విలేజెస్ లో శానిటేషన్ ఫెసిలిటీస్ కూడా ఇం ఇంపార్టెంట్ ఫస్ట్ అవేర్నెస్ ఇవ్వాలి వాళ్ళకి
అవును హైజీన్ చానా ముఖ్యం కదా మనుషులు ఎంత హైజీన్ ఇస్తే వాళ్ళ హెల్త్ కూడా అంత బాగుంటుంది ఇంకా అక్కడుండే ఊరు అక్కడండే చుట్టుపక్కల అదంతా బాగుంటుంది
ఆ అవును మంచి క్లీన్ సరౌండింగ్స్ డిసీజెస్ ని తగ్గిస్తాయ అన్నమాట ఎంత మంచి మంచిగా పెట్టుకుంటే అంత క్లీన్లీనెస్ అంత డిసీజెస్ తక్కువ వస్తాయి మనకి
అది నిజమే చాలా అంటే చాలా ఇంప్రూవ్ అవ్వాలి లే ఇంకా విలేజ్ సైడ్స్ ఇంకా అయ్యి చూసుకుంటే ఈ పొలిటికల్ లీడర్సే చేయగలుగుతారు అదంతా
అవును గవర్నమెంట్ స్కీమ్స్ విలేజెస్ కి రీచ్ అవ్వాలి మెయిన్గా సిటీస్ సిటీ వాళ్ళకే కాకుండా విలేజ్ వాళ్ళ కూడా కొంచెం హెల్ప్ చేస్తే వాళ్ళ కూడా కొంచెం డెవలప్ అయితారు
అవును అప్పుడే విలేజెస్ లో డెవలప్మెంట్ అనేది చూడగలుతాం మేము
ఉమ్ హమ్ ఆ సరే ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేయాలి మళ్ళ చేస్తా
ఆ సరే అయితే బాయ్
బాయ్